హలో
హలో ఏం చేస్తాన్
ఇప్పుడే తిన్నానండి మీరేం చేస్తున్నారు
మేమా డాన్స్ చేస్తాన్న
హో మీరు
థ్యాంక్స్ డబ్బులన్న అయిపోని వద్దు
ప్రోనా మీరు డ్యాన్సింగ్‌లో
ఆ అవును లేదు ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఆ ట్రైనింగ్ తీసు కుంటన్నాం అనమాట ఆ రోజుకు వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తుంది తను ఒక ప్రో డాన్సర్ డ్యాన్స్
రూపాయి నేనైతే రూపాయి కూడా ఇయను చెప్తాను ఫ్రీగా ఇస్తే ఏమన్నా నేర్పిస్తా అంటే
అంటే అ పాప మొహంకి అదే ఎక్కువ అంటన్నారా
అంతే అంతే
మ్మ్
ఒకరూపాయి ఎక్కువ నేనైతే అది కూడా ఇవ్వకుడాదు మామూలుగా
ఆ
పర్లేదు పాపం జాలిపడతా ఒక రూపాయి ఇస్తా ఒకరోజు గాని
రూపాయికిి మరి ఏం నేర్పిస్తారండి
ఏమో నేర్పిస్తే నేర్పిని లేదంటే ఉన్నిలే
ఆ ఏం తిన్నారు
ఆ రైసూ పప్పు మీరు
అప్పు మీరే చేశారా
లేదండి పీజీ హాస్టల్
ఏ మీరేం చెయారా వంటరాదా తింటావు ఏదైనా ఒక మంచి వంట మీరు చేసేది చెప్తారా
మ్యాగి
ఓహో ఎట్ల చేశారు పీజీలో ఉండే మ్యాగీ ఎట్ల చేస్తారు
పీజీలో కేట్టిల్ ఉంది మాకి
ఓహో కేెటిల్ అంటే
కేటిల్ అంటే వండుకునేది పదార్థాలు వండుకునే ఒక యంత్రం లాగా
ఆహా ఏమేస్తారు దాంట్లోకి
కరెంట్ యూస్ చేసుకొని దాంట్లో ఆపరేట్ చేస్తాను ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి
ఉమ్మ్
ఆ దానిలోకి మాకేటిలో ఆయిల్ ఏస్తాయ్ ఇది వాటర్ ఎ ఏం చేస్తా ఉన్నారు అండి
వాటర్ వేసి ఆ ఆనియన్స్ ఏస్తారా
ఫస్ట్ వాటర్ ఏసేసి ఆనియన్స్ కొన్ని వేసి అదేమి ఎంచుతం అవి
ఓహో ఇది ఏ కదా నేను వినలేదే ఆ మీరు కొత్త గా కనిపెట్టినార ఓకే ఓకే దాని తర్వాత ఏం చేస్తారు
మళ్ళీ ఆ కొంచెం సేపు అవి అంటే చిన్నగా అయితాయి కదా తెలుస్తది
మ్మ్
అప్పుడు ఇంకా మ్మ్ వాటర్ కొన్ని పోస్తాం అంటే ఎంత మ్యాగీ ఉందో దానికి సరిపోయే లాగా వాటర్ పోసుకుంటాం ఉప్పు కారం అవి ఏస్తాం ఇంకా కొంచెం తెచ్చుకుంటాం మేము ఇంట్లోనే
ఓ
అవన్నీ వేసి ఇంకా కొంచెం సేపు అది సౌండ్ వస్తది బాయ మరుగుతది వాటరు అప్పుడు ఇంకా మ్యాగీ ఏస్తాం దాంట్లోకి
ఆ సౌండ్ ఎట్లా వస్తుందండి
ఎట్లా వస్తుందండి
అంటే చెప్పాల కదా మళ్ళీ మేము చేసేటప్పుడు రాంగ్ పోకూడదు
అది తెలుస్తుందిలె మీకే సౌండ్ వస్తది
ఆహా
మళ్ళీ మ్యాగీ వేస్తాం
మ్మ్
ఆ మ్యాగీ కొంచం సేపైనాక ఉడుకుతాది
మ్మ్
చూడాలి మనం దాన్ని ఎత్తుకొని
ఆ ఉడికింద లేదా అని
ఆ ఉడికింద లేద అని చూస్తాం ఉడికింటే ఆమ్ అది ఉంటది కదా మ్యాగీ మసాలా
మ్మ్ మ్మ్ మ్మ్
అది ఏస్తాం
ఓన్లీ దాంట్లో వచ్చేది మాత్రమేనా
ఆ మళ్ళీ వేయొచ్చు కాలంటే వేసుకోచ్చు అంటే అదేదో ఉంటది కదా గరం మసాలా సథింగ్ ఏదో వేస్తాం మేము అది కూడా ముందే చేసేది కెట్టిల్లో కదా కొంచెం స్పైసీగా ఉండల్ల కదా ఇంట్లో అయితే అన్ని ఏస్తాం ఆయిల్ ఏసీ
మ్మ్ మ్మ్ మ్మ్
ఇక్కడ ఇంగ ఎయ్యాళ్ళ లేకపోతే టేస్ట్ ఏమి ఉండదు అది
మరి కెటిల్ లో అంత మంచి టేస్ట్ వస్తుందా
అంతేం రాదు ఇంట్లో ఉన్నంత కానీ ఇంకా ఆకలి ఏసినప్పుడు అదే తినాలా గడ్డి లాగా
ఏమి మీ పి జి లో ఫుడ్ బాగుండద
టిఫిన్స్ బాగుంటాయండి
ఏం బా టిఫిన్స్ బాగుంటాయా
ఆ అ
మ్ హు సెల్ఫ్ కుకింగ్ లేదా మీకి
అ లేదు లేదు బా మాకు నిద్ద్రలేకే టైమ్ సరిపోదు మల్ల సెల్ఫ్ కుకింగ్ అంట
ఆ మా పేజీల మా ఆంటీ అయితే చాలా బాగా చేస్ అసలు అమృతంలాగా ఉంటుంది
మ్ ఇంకేం లే అయితే మాగే డిఫెన్స్ అయితే బానే ఉంటాయి నైట్ కూడా ఓకే మధ్యాహ్నమే ఎప్పుడు పప్పు పెడుతంటీ ఎన్టనే విరక్తి వచ్చేస్తుంది
మ్
మ్ అట్ల గొడవ పడతాంకోసార్ మద్య లోనే
వాళ్ళకి చెప్ తార నాకు న
మ్ వాళ్ళు మారుస్తా ఉంటారు ఆ నెక్స్డే సాంబార్ ఏదైనా పెడుతారు మళ్ళా మూడో రోజు పప్పు పెడుతారు అది పప్పుల వెరైటీస్ ఒకటి పప్పు ఇంగోకటి టమాట పప్పు మరి వెజిటేబుల్స్ పప్పు
అంత లేదండి
అదేంది అకుకూర పప్పు ఎందోనే వాల్
ఓహో
పప్పే పప్పు ఎప్పుడు పప్పే
మ్ మ్ ఇంకేంటండి మీ ఊర్లో మొహరం పండుగ అంతా అయిపోయిందా
లేదండి మా ఊర్లో ఏం చేయలేదు
ఓహో
అంటే కొన్ని కొన్ని ఊర్లనే చేస్తారంటారు కదా మా ఊర్లో అయితే చెయరు మీ ఊర్లో చేస్తారా
మ్ మా ఊర్లో చేస్తారు నెక్స్ట్ వీక్ జరుగుతంది
నెక్స్ట్ వీకా అంటే ఈ ఈ వికే కద ఫెస్టివల్
ఆ అంటే అది ఎక్కడో ఒక చోట అది ఒక ఊరు ఉంటుందంట అక్కడ మాత్ త్రం ఫస్ట్ జరుపుతారు దాని తర్వాత వన్ మంత్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంట
ఓహో
మ్ అట్లా ఉంటుందన్నమాట ఆ రోజె చేయాలని ఏముండదు
ఏమొ నక్ తెలీయాదు అవన్నీ
మ్ ఈ ఈ వన్ మంత్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట
ఓ
మ్ బాగా చేయిస్తారు అవును నుంచ్ బాగా చేస్తారు అంటే మా ఊర్లో ఎక్కువ మంది ఉన్నారు అనమాట మూస్లింస్ వాళ్ళంతా
మ్ హు
మ్ కాబట్టి అందరు బాగా కలిసి చేస్తారు అది ఆ ఆ ఇంగ నైన్ డేస్ అట్లా చేస్తారన్నమాట
నైన్ డేస
మ్ నైన్ డేస్ చేస్తారు ఫస్ట్ డే ఆ చికెనే మొత్తం
నైన్ డేసు
అహ నైన్ డేస్ కాదు నైన్త్ డే మాత్రం చేస్తారు కనీ ఫస్ కొన్ని రోజులంతా అది అదే ఆది ఒక గుంతలాగా తీసి ఆడ పీర్లో అంటారు ఆ దేవున్నంత పెట్టీ అట్లా జేస్తా అంటారనమాట తొమ్మిది రోజులు ఇట్లో అలావు తొక్కుతారంటారు కదా
ఏమో తెలిదు నడి
ఆ అవి డమ్స్ కొడ్తా దన్ చుట్టూ తిరుగు తా అట్లా ఒక డాన్స్ లాగా చేస్తారన్నమాట వాళ్ళు ఆ అ అట్ల
ఉహు
అట్లంత జేస్తారు ఫైవ్ డేస్ అప్పుడూ సెవెన్ డేస్ అప్పుడు గన మన ఇంటి దగ్గరకి తీస్కోని ఒస్తారు వాటిని
ఉమ్
అప్పుడు మనం గుడా దాన్ట్లకు పూజగని చేయాలనుకుంటే చేయచ్చు అనమాట
ఉహు
నీళ్లు గణేసి అవంత
ఉహు
ఉమ్ నైన్త్ డే ఇంకా అ లేదు లేదు అమ్ మా ఊర్ళ అమ్మాయిలంతా చేయరండి ఒన్లీ అబ్బాయిలు చూస్తారు
మాఊలు గుడా ఏం చేయరట్లా కానీ అంత చేస్తారు కదా మామలు కొన్ని
ఉమ్ ఈసారి మా ఊర్కి రాండ్ మీరా ఆ పండక్కి
ఇ ఒస్తాలె ఈ మార్కెట్ లో ఇంకా చూడలేదు గదా నేను అది ఒకవేళ వీలుంటే ఒస్తా మీరు వెళ్తరా
ఆ వెళ్దామండి ఎట్లనా సండేనే ఒస్తుంది కదా అది అ ఎప్పుడు జీష్నా సండేనే జేస్తారనమాట ఆ కాబట్టి ఇంకా సండే ఒస్తుంది కాబట్టి ఇం బ ఏం కాలేజ్ ఉండదు ఏమ్ ఉండదు కదా
ఉమ్
సో వెల్పోచ్చు మళ్ళ అక్కడంత జాతర లాగా పెడ్తారనమాట అన్నీ ఆగడ షాపింగ్ మాళని కూడ చేయచ్చు ఉమ్ ఒక జాతర మా నార్మల్గా ఒ క జాతర ఎట్లా ఉంటుందో అట్లా పెడ్తారనమాట
ఓ
బొమ్మలేస్ తాయి అన్ని ఒస్తాయి పిల్లలు కావాల్సినవన్నీ కొనుక్కనే ఆ కాదు మీకావాలనుకుంటే వేరే కొనుక్కోచ్చు
ఉమ్ అదే
అదే అండి మీ పిల్లలుంటే కొనుక్కోండి దానికి
అయ్యయ్యో ఎందుంకండీట్ల మాట్లాడ్తరు
ఉమ్ ఏం మీక్ లేరా
అ లేదండి ఇంకా ఇంక పెళ్లి కాలేదు
ఓ ఒకే పిల్లల్లుండరు ఆ లేద్ లేద్ లేద్ నేను కాలేజ్ స్టూడెంట్
ఓ
అవున్
మీరేం తిన్నారండి మధ్యాహనం
మేమా మామ్ మా మా పీజీలో మునక్కై సాంబార్ చేసినారండి
ఓహ్ బాంటాది మాకి సాంబారు ఏదైనా చేస్ నారంటే మునక్కయి సాంబార్ చేస్తారు అది బాంటదమ్ది ఇంకా వాళ్ళ మొ ఒకలా చేస్తాంటారు ఏందో లే వాళ్ళు ఒక్ వేళ నేనే వంట నేర్చుకున్నా
త పెడతారాని మళ్ళీ
ఒక్కొక్కసారి పెడతారు అంటే మేము అడిగినాం అనుకోని నెక్స్ట్ డే సాంబార్ పెట్టేస్తారు
ఓహో అయితే మీర్ రోజు అడగండి
ఊ రోజు అడుగితే ఎందో అడుకున్నట్టు ఉంటాయి
ఊ అంటే మీతో అడిగి చేస్తారా వాళ్ళు ఈరోజు ఏం కేరళ అని
ట్లావు రోజు పప్పు పెట్నారనుకో మేమే గ్రూప్ లో మెసేజ్ చేస్తం రోజు పప్పు పెడతారు సాంబార్లు పెట్టండి అట్లా
గుడుంద హ్మ్ మెలైనదే
ఇంకా అప్పుడు వాళ్ళు చేస్తారు
ఆ ముప్పై ముప్పై సెకండ్ కీ ఆ
లేక్ పోతే వాళ్ళు ఇంకా ఓవరాక్షన్ చేసుందురు పోని
హూ హు అల్లే
హు
మాకైతే ఇం ఈ రోజు తక్కువ్ మంది ఉంన్నిన్నారని పీజీ లో బా చేసింది మా ఆంటీ ఫుడ్
ఊహు మాక్ తక్కువ మందున్నా ఎక్కువ మందున్నా సేమ్
ఊ
సరే అండి అయితే ఉంటా ఇంకా
ఊ సరే అండి బాయ్